హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా అండి
ఉమ్ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తార్రు అండి
ఏం చేయట్లేదండి కొంచెం గట్టిగా మాట్లాడరా
ఆ మాట్లాడతా
ఉమ్ అదే ఖాళీ గా ఉన్నానండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా
ఉహు
ఇంకేం చేస్తారుండి ఇంకేమన్నా
ఏం లేదండి తిన్నారా మధ్యాహ్నం భోజనాలు అయినయ
ఆ తిన్నామండి మీరు తిన్నారా ఏం వంట చేసిరండి ఈరోజు
ఈ రోజు కొంచెం హెల్త్ బాలేకుండే అండి ఓన్లీ పప్పు చేసాను
ఏమైందండి
కొంచెం హెల్త్ అంతే ఇగా నార్మల్ గా ఎప్పుడుండేదే ఆ మీరేం వంట పడుకున్నాడు అండి బాబు
అవునా అండి
ఉమ్ మీరేం వంట చేసారండి
మాది దోసకాయ అండి
దోసకాయనా అంటే టమాటా వేసి కర్రీలాగా చేసి
ఆ టమాటా వేసి దోసకాయా
హుహూ
ఈరోజు మండే కదా అండి ఫాస్టింగ్
ఆ ఆహా అవునా అండి నేను మండే నాన్ వెజ్ తినను కాకపోతే ఫాస్టింగ్ అట్లా ఏం లేదండి
అవునండి మేము నాన్ వెజ్ తినము ఫాస్టింగ్ కూడా
అవునా ఓకే ఓకే
అంటే ఏ ఏ దేవుడికండి
షివుడుకి
శివుడుకేనా సేమ్ అంతే మండే శివుడే గదా అవునవును
ఆ బాగెక్కువ అడ్ చేస్తారు గదా శివుణ్ణి గూడా చాలా నమ్ముతరు
అవును చాలా మీకు నమ్మకమా
దేవుడంటేనా ఆ నమ్ముతానండి
వెళ్తరా టెంపుల్స్ కెప్పుడన్నా
మ్మ్ వెళ్తుంటమండి బానే ఎళ్తము
ఎప్పుడెళ్తరండి వీక్లీ వన్ టైమా
వీక్లీ అట్లేం లేదండి మంత్లీ వన్స్ గానీ టై ఆ టూ టైమ్స్ గానీ అట్లెళ్తం
అవునా అండి మేమెళ్ళడానికే కుదరదండి అసలు
అవునాండి
వెళ్దామన్నా ఓన్లీ శివరాత్రి అప్పుడే కుదురుతది అంటే ఏదన్నా ఫెస్టివల్స్ ఉంటే వెళ్తాం
ఇంగ మేమైనా ఆల్మోస్ట్ అట్లే అనుకోండి ఫెస్టివల్సు పుట్టిన్‌రోజులు పెళ్లి రోజులు
ఓకే ఓకే
మ్మ్ అట్లనే వెళ్తాము మేం గూడా ఆ మా చారు పెద్దగా నమ్మడండి దేవున్ని
ఎందుకండి
ఇంగేమో అట్ల మా దేవుడిదేముంది మన కష్టం మనది గదా అన్న అనంటాడు మ్మ్ కాక మ్మ్ అట్లే టరు కదా ప్లస్ నేను పూజలు గిట్లా కొంచెం బానే చేసుకుంటా అండి కాకపోతే నన్నేమి ఇంగ అట్ల చెయ్యొద్దు